హలో హలో హలో
హలో
హలో ఏం చేస్తున్నారండి
హలో
హలో వినబడట్లే హలో
హలో
హలో వినబడట్లేదా
హలో ఇప్పుడు వినిపిస్తుంది
అవునా ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు
ఏమి లేదండి ఇంగో కుక్కలు ఉంటాయి కదండి ఊళ్ళో ఆ కుక్కలు ఏం చేస్తున్నాయి అంటే కోడి పిల్లలు ఉంటాయి కదా కోళ్ళు చిన్న పాపలని పెడతాయి కదా
ఆ
ఆ కోళ్లన్నీ ఎత్తపోయి ఇప్పటికి తెలుసు పదిళ్లకి ఎక్కువ తిన్నాయి మరి చిన్న చిన్న పిల్లల్ని
పాపం మీకు కోళ్ళున్నాయ అండి ఇప్పుడు వీటిని చూసుకుంటుర మీరు
అంటే చూసుకోవడం అంటే అంత చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ అక్కడ వచ్చి పాపం వాటిని ఎమ్మటె పడుతున్నాయి పిల్లలు ఏమ్మటి పిల్లల్ని ఘోరంగా తింటున్నాయి
మరి అదే ఆ మటికి తిరుగుతాయి కదండి
ఆ ఇంటి వెనకకి పోతే ఖతం కోడు ఎప్పుడైతే ఇంటి వెనకకి పోతుందో కతం ఒక పిల్ల మాయమయి వత్త తది
అవునా ఎన్ని కుక్కలు ఉన్నాయండి ఎన్ని వడుతున్నయి
అ అంటే చెప్పొద్దు డజన్ ఉండొచ్చు రెండు డజన్లు ఉండొచ్చు కుక్కలివాడకి మళ్ళ అల్ల జాతులున్నయి తెలుసా అండి అంటే ఒక ఫ్యామిలీ ఎంటిదండీ
అవన్నీ ఉన్నాంక ఇగ కోడీలు ఎక్కడ బతుకుతాయండి
హమ్ అదే అండి అసలు ఇంగ మళ్ళీ అందులో రెండు జాతులు ఉంటయి తెలుసా ఒకటి తెల్ల కుక్కల జాతి ఒకటి ఎర్ర కుక్కల జాతి తెల్ల కుక్కల అంటే ఒక తెల్ల కుక్క కన్నదనమాట చాలా పిల్లల్ని ఆ తెల్ల కుక్కలే చాలా పెట్టిన పిల్లలే అది కుక్క చూస్తే కొంచమే ఉంటదండి అది పెట్టిందిగా పిల్లల్ని పదో ఏమో పెట్టింది అండి ఒకసారే
అవన్నీ పెద్దగా అయిపోయినాయ ఇప్పుడు
అన్ని పెద్దగా అయిపోయి అయ్యే ఇప్పుడు బా బాజార్లో పట్టుకొని తిరుగుతాన్నాయి మళ్ళీ ఇంకొక జాతి తి ఎర్ర కుక్కలు జతీ అది ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట ఆ కుక్కలు ఈ వాడకి
హు హామ్
ఇగ ఈ కుక్కలు కొత్తగా వచ్చినాయి ఈ రెండిటివి పడతలేవు మళ్ళా లోల్లీలు అయితున్నాయి రెండు కుక్కలకి
అవి కూడా లొల్లి పెట్టుకుంటాన్నాయా
ఆ వీటిని చూస్తే ఓరుసుకుంటా ఓరుసుకుంటా లేవు ఒక్కటే అసలు ఘోరంగా ఎట్లురుకుతని తెలుసా మనకి పులులను చూపెడతరు చూసినవా రన్నింగ్ లో అంటే చిరుత పులి అట్లా ఇట్ల అని అట్లు ఉరుకుతున్నాయ ఏంటి ఘోరంగా అమ్మ అంత స్పీడ్గా అయి పోతుంటే ఎట్లుంటే జప్పు రఫ్ అని
మరి ఏమనయా అండి ఎవరినన్నా
ఆ కుక్కలు మనుషుల్ని ఏమనియండి ఇగ కోడి పిల్లలు ఎమ్మటే ఒకటే పడుతున్నాయి పాపం ఆ చిన్న చిన్న కొడి పిల్లలు ఏం అన్యాయం చేసినాయో
అవునండి మరి పిల్లిలు కూడా ఉన్నాయా మీ సైడు
ఉం
ఉం
న
పిల్లుందా అండి మరి ఎన్ని ఎన్ని కోడిపిల్లలు ఉన్నాయండి మీకు
మాకు మాకి ఇప్పుడు ఎన్నంటే ఫస్ట్ కో మూడు కోళ్ళు ఉన్నాయండి అంటే పిల్లల కోళ్ళు అంటారు కదా పిల్లల కోళ్ళు మూడు ఉన్నాయి పెట్టలేమో అంటే అందులో పుంజులు ఉన్నాయి ఈ పెట్టలన్నీ కలిపి ఆరో ఏడో ఉంటాయండి
అవునా ఒకటి ఉంటే సరిపోద్ది కదాండి పెట్టే
ఒకటింటే ఒకటింటే సరిపోద్ది కాని అంటే బాబుకి ఇష్ ఇష్టమ అండి కోళ్ళు ఎడ్లు బర్రలు అంటే చాలా ఇష్టం బాబుకి
అవునా మరి అవి ఇప్పుడు రాత్రి అయినాక అవ్వే వచ్చి పడుకుంటాయా మీరే పట్టుకొని వేసిరా అల్ల
కో అవసరం లేదు అవి వచ్చి పండుకుంటాయి
అవునా మరి పిల్లలు ఎన్నీ ఉన్నాయి ఇప్పుడు
పిల్లల తెలుసా అండి మా కోళ్ళ అసలు ఎన్ని చేసిన తెలుసా పది పది పది చేసినట్టు ఉన్నాయి ఇప్పుడు ఒకదానికి ఐదు ఒకదానికి నాలుగు ఇంకో దానికి ఐదు
అవునా
అవునండి ఊరం సగంలో సగం అయిపోతుంది
ప్ప
ఉమ్ అవునండి ఇగ ఇప్పటికి ఇంకా పెద్ద కూడా పెరగలేదు ఇప్పటికే అన్ని చచ్చిపోయినాయ అంటే అవి పెద్ద పెరిగే వరకు ఉంటాయో ఊడిపోతయో అండి అసలు
అవునా మరి పెట్టినీయన్నీ అమ్ముతారా అండి అంటే పెద్దగా అమ్ముతారా
ఆ అవునం అంటే ఇప్ పండుగ వస్ రాఖీలని అప్పుడు ఇంటికోచ్చి మరి పట్టుక్ పోతారండి మా ఊరోళ్ళే అంటే కోడి మన కోళ్ళంటే నాటుకోల్లు అంటే ఇష్టం కదా అందరికిీ మ్ అవునండి మస్తు చాలా మంది వస్తారు ఇప్పటికి కూడా బాపునడుగ్ తున్నారు కానీ అప్పుడు ఒకసారి రోగాలు వచ్చి చాలా కోడిపిల్లలు చనిపోయినాయి అనమాట బాపిలా అంటే చాలా అమ్ముతాడన్నమాట ఇట్లా కోళ్ళను
ఆ నువ్ అప్పుడెందుకట్ కర్ లు వచ్చిన ఎండకాలం వచ్చేముందు
ఏంటిది విన పడలేదు అర్ధం కాలేదు
మ్ హు ఇప్పుడు ఎన్నమ్ముతారండి అం అంటే ఇప్పుడు ఆహా
బ్రేక్ అయి అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్నమాట నాకు వినవడట్లేదు అంటీగ క్లారిటీగా ఏంటదండి
కుక్
హలో
కలున్నాయి రెండ్ డు
ఎటు పోతున్నావమ్మా నేను వస్తా నాగు మరి నన్ను విలువావా నువ్వు. ఎందుకు అట్లా పోతాను ఇప్పుడు ఎవరు ఉన్నారు గట్ బయటే పోచ్చు.
కుక్కలున్నాయండి మాకు కోళ్లు లేవు కోల్లు ఏమో మాకు
కుక్కలు ఉంటే ఎందుకండి మిం మేము ఎవరు రావద్దా అండి మీ ఇంటికి చుట్టాలు ఎవరు రాకుండా కుక్కల్ని పెట్టుకున్నారా ఏంటిది హలో
హలో
మ్ మ్ చెప్పురా
హలో
ఆ బాప వచ్చినాంక కొట్టం ఏదన్నా ఒకటి కొట్ట నన్న కొడతాడు ఎన్నా అడుకు. హలో ఇప్పుడు గట్టుకోవాలని ఏంటి వెళకపోతానికి అళ చూడి అందరూ. హలో
హలో వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినబడుతుంది కొంచెం కొంచెం
ఇప్పుడు వినిపిస్
హలో
హలో వినిపిస్తుందండి
ఆ వినబడుతుందిరా వినపడుతలే
వినిపిస్తుంది ఇగ నేను హాస్టల్ కి వచ్చిన మా తమ్ముడు సీటు వచ్చిందని పో మీవాల్ నాకి ఒకళ్ళు హలో వినిపిస్తుంద
అయ్యెయ్యో ఏంటిది రా హలో